హలో
హాయ్ ఏం చేస్తున్నావు
హ నథింగ్ ఏం చేసు ఇప్పుడు మా ఒకవేళ పార్లర్ వెళ్ళాలని చూస్తున్నా
అవునా పార్లర్ వెళ్ళడం ఎందుకు అంటే దేనికి
ఆ అన్నం కోసం యాక్చువల్లీ అయితే
అలా కాదండి ఇప్పుడు మీరు దేనికి వెళ్తారు హెయిర్ కట్ కాల్ లేకపోతే ఐబ్రోస్ కాన్
ఆ ఐబ్రోస్ ఐబ్రోస్ చేసుకుంటా హెయిర్ కట్ చేసుకుంటా ఫేషియల్ అంటే ఇప్పుడు ఏ అవసరం ఉంటే అది చె ఉంటే మ్యారేజ్ ఒకవేళ మ్యారజ్ అట్ల చేపించుకుంటాం
ఇప్పుడు ఆహా ఇప్పుడు మీరు దేని వెళ్తున్నారు అని అడుగుతు
ఐబ్రోస్ ఐబ్రోస్ దాంట్లో నవ్వడానికే ఎం ఉందండి అంతాగానం పగ పగన నవు
ఈ ఆన్సర్ ఒకటే చెప్పేస్తే అయిపోతుంది కదండి నేను ఏ దీనికి అసలు వెళ్తున్నారు అని అడిగాను అంతే
మీరు వెళ్తారా
లేదు నేను ఇంట్లోనే చేపించుకుంటా
మీరు చేస్తారా నేను వస్తా బ్యూటీషియన్
లేదు నాది నేం చేసుకుంట ఉంటానండి యూట్యూబ్ లో ఎన్ని వీడియోస్లు లేవ్వండి దానికి మళ్ళా
కానీ షేప్ అవుట్ అయితే షేప్ అవుట్ అయితే
ఒకసారి అవుట్ అవుతుది ఇంకోసారి ఇంకొంచెం అవుట్ అవుతుది మూడుసారి మాత్రం వచ్చేస్తుంది కదా రాదు అని బయటపడుకుంటూ కూర్చుంటే ఇక్కడే ఉంటాం వాళ్లకి మనీ ఇచ్చేస్తూనే ఉంటాం
ఓకే ఓకే స్లో స్లో అంత తమ్ము లేదు మిమ్మలిని ఓకేనా
అవునా నువ్వు అప్పుడప్పుడు అలాగేఫైర్ లో మాట్లాడుత అండి
అంత ఫైర్ మంచిది కాదు ఓకే కూల్ గా ఉండండి కూలిస్ట్ గా ఉండండి ఓకేనా మే మన బ్యూటీషియన్ కోర్సు నేర్చుకున్నార అండి
నేర్చుకున్నాను కదా అందుకేనే చేసుకుంటున్నా అంటున్నా
పరిమిగట్ల అక్కడ
ఎందుకు
కౌసల్యా గా అడిగెను
ఆ అంటే నేను ఐబ్రోస్ మాకు నేర్పించారు థర్టీ డేస్ కోర్స్ అనమాట అయితే బ్యూటీషియన్లు ఇప్పుడు ఇప్పుడు ఉమెన్స్ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ వాళ్ళ కళ మీద నిల్చుకోవడానికి ఇది కూడా ఒక మంచి అన్నట్టు
ఏం మంచి
మంచి ఒకటి అన్నట్టు ఒక స్కిల్ ఇది ఒకటి నైపుణ్యం
ఓకే
ఆ ఐబ్రోస్ హెయిర్ కట్ ఫేషియల్ గోల్డెన్ ఫేషియల్ ఇంకా మ్యారేజ్ మేకప్
క్యూరు
మ్యారేజ్ మేకప్ బ్రాైడల్ మేకప్ నార్మల్ ఫంక్షన్ మేకప్ కప్స్ ఇవన్నీ వేస్తాం అన్నమాట
ఓకే హెయిర్ స్టైల్స్ వచ్చా అండి మ్మ్
వచ్చండి మనం మ్యారేజ్ కి అయితే ఒక రేట్ ఉంటది మనం వేయడానికి త్రీ డేస్ అన్నట్టు కదా హల్దీ అట్లా సంగీత్ వి అట్లా మన దాన్ని బట్టి మన
మెహందీ పెడతారా అండి ఆ
హింది వచ్ చండి మెహందీ కూడా మన నెయిల్ పాలిష్ కి మన డిఫరెంట్ స్టైల్స్
హు
ఐబ్రోస్ ఆ హెయిర్ లో మన వి కట్ స్ట్రైట్ కట్టు
యూకట్టెస్
ఆ వస్తదండి
ఓ కే ఇట్లా కర్లీ కర్లీగా తాయ్ అన్ని ఆ బొమ్మరీల్లు మూవీలో ఆమె హాసిని ఎట్టుకుంటది కదా హా హా హా హాసిని అలా రింగులు రింగులు వస్తాయ అండి
హాహాహా హాసిని లాగనే వస్ తాయండి
నాకు చేస్తారాండి వస్తా మీ షా ఎక్కడండి మీ లొకేషన్
మా లొకేషన్ కొంచెం దూరమే అండి కానీ మేము ప్రైస్ అనేది ఫస్ట్ వాళ్ళకి అంటే కొత్త వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి ఒక ఆఫర్ చూపిస్తాం నెక్స్ట్ డైలీ కస్టమర్స్కి ఒకటి ఉంటది రేర్ వాళ్ళకి ఒకటి ఉంటది అట్ల
అవునా ఎంత తీసుకుటరు క్యాజువల్ అయితే
ఉ ఎక్కువె ఉంటదిలేండి మాది పా పెద్ద పార్లర్ అన్నమాట బ్రాంచెస్ ఉన్నాయి మాకు
అవునా ఎక్కడెక్కడ ఉన్నాయండి
ఇది ఇప్పుడు నేర్చుకో బ్యూటి పార్లర్ అనేది ప్రతి ఒక్క ఉమెన్ నేర్చుకోవాలండి ఊరికె బయటికి వెళ్ళకుండా మీరు కూడా త్వరలొ నేర్చుకోండి లేకపోతె మా దగ్గర మేము నేర్పిస్తాం కూడ ఇప్ ఇప్పుడు నేను ఫస్ట్ ఒక దగ్గరే ఒక దగ్గర నేర్చుకుని ట్రైనింగ్ తీసుకొని ఇప్పుడు ఒక టెన్ మెంబర్స్ కి ట్రైనింగ్ ఇచ్చేదాని అయ్యను
వావ్ గుడ్ జాబ్ గ్రేట్ అండి అస్సల్ మీరు మీ గురువు గారు ఎవరండి
మా గురువు గారు తను ఇప్పుడు యుఎస్ యూకే కెనడా వెళ్ళారూ
ఇలా ఒకే సేమ్ లో ఎట్లా వెలతారండి
అంటే నేను మాకు చెప్పేటప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ యుకె నెక్స్ ఆ తర్వాత యుఎస్ తర్వాత కెనడ అట్లా అంటే తను అంతా మనం
మీరు హోమ హోం డెలివరీ లాగ అంటే హోమ్ వచ్చి ఎక్కడంటే అక్కడ చేస్తాన అండి
ఆ మ్యారేజ్ ఈవెంట్ ఆ మ్యారేజ్ ఈవెంట్స్కి చేస్తాం
ఊ ఇలా శారీ ఫంక్షన్ సంథింగ్ ఇట్లా ఎంగేజ్మెంట్ వస్తారండి అట్లా అన్ని
అన్నటికి వోస్ తాము మా కా పిల్
కే చేస్తారా వాళ రిలేటివ్స్ ఉంటారు కదా పక్కన వాళు వాళ్ళ కూడా చేస్
మనీ ఎంత మందికి ఇస్ ఎవరికి ఎవరికి ఇస్ వాళ్ళందరికీ ఏస్తామండి మా
ఆహా దాంట్లో ఫ్రీ అండి మా ఆఫర్స్ పెడతన్నార్ కదా మీర్ బ్రైడల్ చేస్తే ఆఫర్ పెడతున్నా కదా బ్రైడల్ చేస్తే ఒక వన్ పర్సన్ కా టూ పర్సన్ కా ఇట్ల ఆఫర్ పెట్టండి కదా చాల బాగా మంచిగా ఉ
ఆఫర్స్ ఉన్నాయి ఎట్లా అంటే ఇప్పుడు మనము ఆ ఇప్పుడు చేపించుకున్నాం అనుకోండి నెక్స్ట్ వాళ్ళ కి ఒక హల్దికిప్పు హల్దీ డే రోజు ఫ్రీ గా ఉంటుంది, లేకపోతే లాస్ట్ రిసెప్షన్ కి ఫ్రీగా ఉంటుంది, కానీ వాళ్ళ పెళ్లి కూతురు చెల్లెళ్ళ అట్లా ఉండదండి వాళ్ళు మనేది పే చేస్తే వాళ్ళ బూ
పాపులేషన్ పెరుగుతుందండి మీకు
మేము పెళ్లి కూతురు మంచి కనపడాలి అనేది మా గోల్ అండి, వాళ్ళు కాకుండా ఇంకా రిమైనింగ్ వాళ్ళకి చేయాలనే టెన్షన్ ఇంతలో ఉండి వాళ్ళని సరిగ్గా చేయలేకపోతాం, అప్పుడు ఏ ఎ
లేదండి ప్రశాంతంగా కూల్గా ఉండి వాళ్ళని చేసిన తర్వాతనే నెక్స్ట్ ఒపీనియన్ ఓకేనా ఫస్ట్ మనకు మెయిన్ మెయిన్ ఇంపా లే బ్రైడల్ బ్రైడ్ ఇంకా అది హైదరా ఫేషియల్ వస్తుందండి మీకు ఇప్పుడు న్యూ ట్రెండ్ అవుతుంది
మేము ప్రశాంతంగానె చేద్దాం అనుకున్నాం కాని, ఒక రోజు ముహూర్తం దాటిపోయిందండి అప్పుడు పే పి పూజారి వాళ్ళు మమ్మల్ని ఫుల్లు తిట్టారు ఉహు మీ పనే చేసుకుంటా ఉంటారా సాయంత్రం వరకు మరి ముహార్థం దాటిపోతే పెళ్లి ఎందుకు ఓ అట్ల అన్నారు ఇంకా అది మేము అందుకనే టైంకి వచ్చేసి టైం కి ఫాస్ట్ ఫాస్ట్గా చేసిస్తాం అన్నమాట
చెయాలి కదా మరి తప్పదు కదా మరి డబ్బులు పట్టియచ్చ ఎట్లా గాయ కదా
అందుకే మీరు ప్రశాంతంగా చెయ్య అం అంటున్నారు కదా అట్లా అని చె
అదే ప్రశాంత్ గా అంటే ఫస్ట్ బ్రైడ్ అయిన తర్వాతనె వేరె వాల్ అంటున్నా
లేదండి మేము ఫరి ఇవ్వట్లేదు
ఓకే అండి అ చె ఎప్పస్తాప్పు మ అ సో
మా స్టూడెంట్స్కి వాళ్లు గెయిన్ అవ్వాలి కదా నాలెడ్జ్ అందుకనే వాళ్ళని, ఇప్పుడు ఒక్కో మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరిని వెంట తీసుకొని, వాళ్ళకి నేర్పిస్తూ వాళ్ళతో చేపిస్తానున్నమాట
ఒకే మీకు హైడ్రోఫేషియల్ గురించి తెలుసా అండి ఈ మధ్య కొత్త గట్టంవుతుంది
అది ఇంకా మా దగ్గర అవైలబుల్గా లేదండి
ఆల్రెడీ వచ్చేసిందండి మా దర్శనాల దగ్గర ఉంది యాక్చువల్లీ, క హైడ్ర ఫేషియల్ మ గ్లో వస్తుందింట ఫేస్ మీ తెలిదా ఆక్చువలీ
లేదండి తెలియదు
అయ్యో మీ రీసెంట్ గా పెట్టార
అవునండి మీరు చేయిచ్చుకున్నారా అని
యా యా చేపిచ్చుకున్నా రసెంట్గానే గాట్లా మాస్ లాగా పెట్టి ఇలా కరట్ తమట్లా మసాజ్ చేసేసి అది మనకు హ్యాండ్ తోటి కాదు ఎలక్ట్రానిక్ మిషన్స్ ఏమి ఉంటాయవి ఇక్కడ వ్యక్తి మాస్ వ్య ట్టేసి ఇట్లా క రస అవుతాయి తర్వాత ఇట్ల పొగలు వెళ్తాయి
కొందరికి పడుతుది కొందరికి పడదు అంట అంటారు కదా
ఆ నాగతే పడది ఏను తెలియదు నాగతే ఒతిరే అర ఆ విశ్యం నాకతే ఓకే పర్లే
స్కిన్నని బట్ ట్టి మేకప్ అనేది ఉంటదండి డ్రై స్కిన్ అయితే కొన్ని వేరే మేము ఐటమ్స్ యూసిస్తాము ఆ మళ్లము ఆయిలీ స్కిన్ అయితే అదే అండి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటది అన్నటు గోల్డెన్ ఫేషియల్
ఓకే
అట్లా ఉంటద అన్నమాట మీరు మ్యారేజ్ కి చేసుకున్నారా
అవునండి మడ్ చేసుకున్నాం ఏమనా మా సిస్టర్ మ్యాజెస్ కి ఇంకా మా రిలేటివ్స్ క ఉంటే ఒకవే కంపల్సరీ పాలటర్కి వెళ్తాం మేము హైబ్రోస్ ఫేషియల్ హెయిర్ కట్ వ్యాక్స్ ఆ పెడిక్యూర్ మెనిక్యూర్ కంపల్సరీ చేర్చుకుంటాన
పెళ్లికతురు లాగా మీరే అన్న చేయిించుకుంటే పెళ్లి కూతురు ఏం చే
పళ్ల పూర్తుడంకా ము తమ కుంటా నేను కొంచెమ ఎయించుకుంటున్నా అర్థ అవుతుందా
అవునా
మ చాలా స్టలిష్ సూంటైస్
ఆహా ఇ అ అలం మీద వాళ్ళకి ఇంట్రెస్ట్
వే అనటు గనంట కాదు ఓన్లీ మ్యారేజెస్ అని చెప్పాను నార్మల్ డేస్ లో కాదు ఓకేనా
ఓకే అండి అదే ఉమెన్ ఒందరి మీద ఆధారపడకుండా తన కాళ్ళ మీద తను నిలుచోవాలని ఇది బ్యూటీ పార్లర్ కూడా ఒక మంచి ఆయుధం అనండి
అడ ఉంటారు కదా చూసి అందరు వస్తారు మంచిగా ఉంటారు అడ ఉంటారా
గడై ఉంటాంనే కదాండి అడి అందరు వస్తారు
మరి మమ్మ నన్ను ఎందుకు అంటున్నండి మవు మీరు అదా ఇదా అ అంటున్నారు చేయించుకుంటూ చేయించుకుంటూ ఒక బాధ చేయించుకోకుంంటూ ఒక బాధ ఈ గర్ల్స్ ఉన్నారే షస్ సూహనే ఉంటాయి
రెండు జు ఇట్లు ఒక దగ్గర ఉండవు కదండి
రెండు జుట్లు కాదు మూడు జుట్
రెండు జుట్లు కూడా గుండే లు గుండేలు ఉంటాయి కానీ జు
గుండెలో సదే మల్ద వంద మందకి ఒక ఒకటే మల్దారం మూడు జుట్లు ఒకచోట ఉండవు
అది చీప్ పరండి
యా యా ఎక్జాట్లీ రైట్ పెారా సార్ మీకు పడిపోత బాగా ఎచ్చినట్టున్నాయి
అవునండి మా క్లయింట్ పిలుస్తున్నారు వెళ్తాను మరి బాయ్
ఆ ఓకేండి బాయ్